ఆ ఇప్పుడొస్తుంది వాయిస్ ఇంతసేపు వాయిస్ ఏం రా కుండ అసలు
ఉమ్ హు
నా వాయిస్ వచ్చిందా అటు
వచ్చిందోచ్చింది ఇప్పుడు వచ్చింది
ఉమ్ అంటే అప్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది కొంచెం
ఉమ్
ఉమ్ నైట్ అదే క్లైమేట్ బాలే గదా క్లైమేట్ ఇషూ వళ్ళ
ఆ
అవునులే ప్రాబ్లమ్ అయితది గదా ఏదైనా
ఉమ్ అవును ఒకసారి
ఉమ్ ఒకసారి మేంటమ్ బయటి యేదన్నా ఒక వెబ్ సిరీస్ జెప్పు
ఎందుకండి
యూట్యూబ్ లేదని ఒక వెబ్ సిరీస్ చెప్పు
ఆ నా వెబ్సీరీస్ అదిమే
చెప్పు పేరు అంట అంటే ఎట్లుంటది
బొమ్మలు ెక్క ఉంటారు అంటే ఎట్లా ఉండో ఫీలింగ్ చూస్తు చక్క
దేని గురించి
ఇకా అలో చెల్ చెల్లంటంది ఆచర్ను ఎట్లా సేవ్ చేసలేను మంచిగుంటది
ఆహా
మస అ
నే కూడా మొన్న ఒక మూవీ చూసిన టూ పార్ట్స్ అది నేషన్ గురించి అదే కానీ ఎంత బాగా రూల్ చేసారు అంటే ఒక్క అయినా ఐడియా అంటే ఒక్కయినా మాటల వల్ల ఇన్స్పైర్ అయ్య ఇంకొక ఆయనా లైఫ్ ని ఎంత రిస్క్ లో పెడతాడు అనుకును ఫుల్ రిస్క్ లో పెడతాడు కాకపోతే ఆయన ఐడియాస్ అన్నింటి మూవీ క్యాస్టింగ్ కూడా బాగా చేసారు ఆయను చూపి వెళ్డం కూడా బాగా చూపించాడు ఎందుకంటే ఆ రియల్ స్టోరీ కదా అంత డైరీ వసి అ నియర్స్ పజిట్ క ఉన్నాడుంటే చాలా గ్రేట్ ధైర్యం అని చెప్పాలి
ఆ
ఆపోజిట్ కంట్రీలుండి మళ్ళీ ఇంకా వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ మధ్యలోనే ఏమంటా ఇష్యూస్ క్రియేట్ చేయడము ఆ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాయల్ గా ఫస్ట్ని గెయిన్ చేయడము
అను అక్కడ ఏమనా మ్యారేజ్ చేసుకోను
హ
కానీ సమ్లాస్ట్ క హైలైట్ కదా కనన మాత్రం స్ ఇష్టు
ఆ ఒక్క లాస్ట్ విస్ట్ అమ్మ దాని వల్ల అక్కడ కంట్రీలంతా ఫిూర్ అయిపో మొత్తం వెరిఫికేషన్ చార్జ్ చేసిన కాని మీన్స్ వస్తా ఉన్నాయి ఇంకొకటి ఏం అంటే ఈరోజు ఒక మవ ఏమంటే నార్మల్గా ఎప్పుడ ఎవరైనా మంచిగా ఉంటే గ్రీన్ గ్రీన్ ఫ్లాగ్ అట్లా అంటారు కదా అయితే సో ఆమెేను కారక్ర్ వచ్చా గ్రన్ మేబి బటి స్థిరంగా అని చెప్పి అంటున్నారు
అ
వాళ్ళ కండ్రి కలర్ కూడా అదే వస్తాయి కాబట్టి అట్లా అట్లా అది తను ఉండొచ్చు గాని అంటే ఆ ఫ్లాగ టన్ ఉండొచ్చు గానీ కానీ ఇక్కడ సైడైనా మాత్రం తీరంగా అని చెప్పి చెప్తూ డిస్క్రైబ్ చేస్తున్నాడు
ఆ
ఇంకొక మూవీలా ఆయన అటు పోయినప్పుడు ఇక్కడ సైడ్ ఫ్యామిలీని కాల్చసాడు మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్క సైడ్ ఫ్యామిలీని గుడ కాల్చేస్తడు జూడు.
అవునవును
ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ఆ సీన్ ల, ఆయనెప్పుడైతే ఫోటో కాల్చేస్తడు, ఎప్పుడు అయిన సైడ్ నుంచి స్టార్టింగ్ కాల్చుతడు ఎందుకంటే అ అటు వొయినప్పుడు వీడే ఫ్యామిలీని కొంచెం సేపు చూసుకోవచ్చని. మళ్ళ ఇక్కడ వచ్చిన తర్వాత, అట్లీ వ ఈయన ఫ్యామిలీని కొంచం
ఉమ్ కని లాస్ట్ అక్కడవోవుడు ఇక్కడవోవుడు, కానీ మస్తు ఉంటుండే, నాకు నమస్తే చూపి ఉమ్ డైరెక్ట్ క్రియేటివ్
హ అయినద వచ్చి కలుద్దాం అనుకుంటాడు కాకపోతే అల్లా ఐనకి మొత్ ఫిరమైపోయిందంట ఆల్రెడీ వాళ్ళు మూ ఆన్ అయిపోయి, మంచి లైఫ్ ని